ఎక్క
రైల్వే స్టేషన్లో
డోచ్చిద్ది ట్రైను
చ్చింది అల్రెడి ఎక్కలేదు ఇంగ ఎక్ క్కాలిప్పుడు
మరి ఎక్కడ నీకు సీట్లు దొరుకుతాయా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది
మూడు గంట్లకి తిన్నం బిర్యాణి తింటిగా
హుమ్ మీ అమ్మ ఆ టైంకి ఇగ ఇప్పుడ్ తినిపోవచ్చుగా ఎందుకు తినలేదు అని అంటుంది నన్ను
ఏంటిది
టైన్ ఆ టైం కిగా తినిపోవచ్చుగా ఇంట్లో అని అంటుండు హుమ్
ఆ
ఎంతమంది మొత్తం ఎంతమంది వెల్
అందరం నేను వెంకటేష్ గాడు శ్రీను బ్రో త్రీ అ తిన్నం
ఎన్ని గంటలకి ఏడుకళ్ళ ఎళ్ళిపోతారా
ఆ ఎయిట్ అవుతది
ఏయిటు హుమ్ కొత్త గోడానికేళ్ళిపోతున్నారా డైరెక్ట్
కొత్తగూడం కాదు